ఆ వినిపిస్తు
ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా తిన్నావా ఆ వినిపిస్తుంది నీకు వినిపిస్తుందా ఏమి టిఫి తిన్న
నువ్వు తిన్నావా
లేదు ఇంక వంటే గాలేదు వంట జెస్తున్నా
ఎమో
నువ్వు ఏం జెస్సున్నావ్
ఇగో రెడీ అవుతున్నా కాలేజ్ కెళ్ళడానికి
హ్మ్ హు నేను గూడ రేడి గావాలి ఇగ నువ్వే ఎస్కుంటావా మి ఫ్రెండ్స్ ఎస్తరా
నా గొంతు స్పష్టంగ వినిపిస్తుందా
నీది వినిపిస్తుంది గాని నాది నీకు వినిపిస్తుందా
వినిపిస్తుంది.
హ్మ్ ఏం టిఫిన్ బెట్టారు టిఫిన్ ఏం బెట్టారో హలో
హలో
ఆహ్ వినిపిస్తుంది నాకు గాని టిఫిన్ ఏం బెట్టారు.
ఆహా ఇప్పుడే తినొచ్చా.
అదే ఏం టిఫిన్ అంటున్న
ఆహ్
ఏమిటి టిఫ్ ఫిను అంటున్నా
టిఫినా ఇది కిచిడి
హ్మ్ హు బాబె బావు
కిచడి తిని రాసుకు మా ఫ్రెండ్ వాళ్ళు పచ్చడి తీసుకొచ్చారు.
ఎందుకో
పచ్చడి తీస్కొచ్చారు తిన్ దాంతోనే తింట నేను ఇగ
పచ్చడి తెచ్చార ఏం పచ్చడి
పచ్చడి టమాటా
టమాట పచ్చడా బావుందా పచ్చడి మరి
బాంది
హోలీ సెలబ్రేట్ జెసుకున్నారా
హోలీనా ఎక్కడా ఆ రోజు నేను ఎగ్జామ్ రాయడానికి ఎళ్ళిన అప్పుడు
ఎం ఎగ్జామ్
ఆర్. బి. ఐ ఎగ్జామ్ రాయడానికి ఎళ్ళ
మ్మ్
ఉ అది రాశి రాసి మళ్ళీ అతే ఇంటి దగ్గరే ఉండిపోయారు మూడో తారీఖు కదా హోడ ఇంటి దగ్గరే ఉండిపోయా
మీ ఫ్రెండ్స్ ఆడుకున్నారా బాగా
ఉ ఆ వాళ్ళు బాగా ఆడుకున్నారు ఫొటోస్ కూడా పెట్టారు
హాస్ట్రేలియానే ఉన్నాడా వాళ్ళు
వాళ్ళు హాస్టల్లోనే ఉన్నారు
ఎగ్జామ్ కోసం అని రగదద
అ ఇదేనా గవర్నమెంట్ అప్లికషన్స్ పడత అ తెలివాలి తెలియలేదు మొన్నొకటి పడింది ఎ ఆర్ అర్బి ఆ ఆర్ అర్బి మూడో తారీఖు వరకే అని నేను అనుకున్నా మూడో తారీఖు వరకు షాట్ బిజీ వచ అప్లై చినికి రాలేదు అదే మళ్ళ చేద్దామంటే మళ్ళీ ఎక్స్టెండ్ అయిందంటే నాకు తెలీదు డేట్ నైన్ వరకు ఎక్స్టెండ్ అయిందట అప్పుడు నాకు తెలుసుంటే బాగుండని బాధపడను ఇప్పుడు
అవునా ఎంకాదు వస్తునే ఉంటాయి కదాబ్ అది వ ఎర్లీ ఎర్లీ పడుతూనే ఉంటాయి
హ
అనాే ఏడ వస మా జబసు చాలా కోచింగ్ తీసుకున్న వాళ్ళకి నసలుం
హ
నేను కూడా గ్రూప్స్ కోసం రాసాను కానీ రాలేదు అంటే ఇంకోసారి తీసుకుంటే వచ్చేమో కానీ అందరూ
ఉ
హ
తిన్నారా
హమ్ జోఫసు
హ పాన్ యిపోయింద
హ ఆయిపోయింది సానంచేయాలి
లాడతారు
హ చూడాలియా మా ఇంటి ముంగట పక్కవ ఉన్నారు వాళ్ళ ఇంట్లో మామిడికి ఇంకా చెట్టు పెద్ద ఉంది
అడగ పేరు మామిడికాయలు
మ బిసినారి ఏను బను
ఇంకా అంతే వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళు అమ్మరు తినరు రెండులే
హమ్
పక్కన వాళ్ళ గుడి గారు
ఉ మనకి సార భై
ఇంకా ఏంటి విశేషాలు
ఏది నిన్నను కొడుకు మొత్తం వాటర్ బ్లో త అడిచిండ అక్కడ ఆఫీస్ లో
రో ఆఫీస్ లోనా
ఆ వాటర్ తాగుదా అని వాటర్ బాటిల్ ఎచ్చుకుంటే అది మొత్తం మీద ఉంటది
హమ్
అదా ఇంకో షర్టు తీసుకురాలి మనం
హ ఈ సారేనా రెండు పెట్టుకోండి
ఈ రజు రమ్మ పెట్టాను అనకన్నా నింపి దాం బయటి టినిన్డు హమ్ ఆనం టిన్పిచ్ స్నాను చెస్ యాలఇంకా
మీరు కూడా రెడీ అవ్వాలి కదా ఏ టైం వరకు వెళ్తారు
నైనుకు అ అరి బతు
ఓక
టైం ఉన్నప్పుడ నాణ కాడతో కడుగుతుంటే బైక్ ఎలంర్
హమ్ మ్మ
అక్క సతాస్ స్తున్నాలని
ఆ మంతే మీ దగ్గర కొంచెం రిలీఫ్ వచ్చి ఎని
అ కానీ టైయితు
మ్ హమ్
ఇవాళ మార్కెట్ కూరగాయలన్న తెచ్చుకోవాలే
మ్ హు
ఇంకా
ఏమి లే ఉయ కాలేజ్కి వెళ్ళాలి రెడీ అయిన జడ వేస్
రాకి ఎలా సెలబ్రేట్ చేస్ కున్నారు మీరు
మా అన్నయ్యకేళ్ళి కట్టిన హైదరాబాద్ లోనే
ఆహా
మ్
సోన్ బ్రదరా
మా ఒన్ కాదు మా పెద్దమ్మ కొడుకు
మంచిగ చూసుకుంట్రా
మ్మ్ మంచిగానే చూసుకుంటారు మంచిగా చూ కోమంటే ఎవరి పనుల్లో వాళ్ళుంటారు మనల్ని చూసుకోవాలంటే చూసుకోలేరు కదా
ఆ ఏం చేస్తడు మీ బ్రదర్
ఆయినే మొటర్ ఫైనాన్స్ అనుకుంట ఎందులోనో వర్క్ చేస్తాడు తెలియదు ఎందులో చేస్తాడో కూడా సాయంత్రం ను వచ్చ గు
ఇంకా ఏమేమ్ ప్పండి
ఇంగ ఏం లేదు ఆలోచిస్తున్నాం నీకున్నార అన్నయలు
లేరు మా పెద్దమ్మ కొడుకు మా అమ్మ వాళ్ళ తరపున ఒకళ్ళు మా అత్త వాళ్ళ తరపున మా నాన్న వాళ్ళ తరుపున ఒకళ్ళున్నారు మామ్మ వాళ్ళ తర్ ఏమన్నా కట్టినా వాడు ఇయ్యడు పిసినారోడు హు సారి మా అన్న మా నాన్న వాళ్ళ తరుపున అయినకు కడితే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిళ్ళు
మ్ ఆ
మ్మ్
అవ్ ఏమో ఇయ్యారు మీ అన్నయ్యలకు పెళ్లిళ్ళ ఏమని
ఇద్దరికీ కాలేదు అమ్మాయి కూడా దొరుకుతలేదు అమ్మాయిలా దొరుకుతలేదంటే వాళ్ళు కూడా మంచిగా ఉన్నా అమ్మాయిని చంపేసిండు వైష్ణవి పాపం ఘోరంగా చంపిండు అమ్మో
హ్మ అందరు
అసలు పెళ్లి చేసుకోండాననికి అమ్మాయిలు దొర ఇత్తలేర్రా దేవుడా ఏం అంటే మంచిగా దొరికిన పిల్లను మంచిగా సాదుకోక మరి గోరంగా ఇంత గోరంగానా
పాపం అసలు వాళ్ల పేరెంట్స్ ఎంత ఏడుస్ ర్లో ఎంత బాధపడుతురో
ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే చంపేసిందంట కదా
కొంచెం కూడా మన పక్క రూమ్లో కూడా సౌండ్ రాకుండా
ఉ అసలు అలా ఎలానో
అంత ఘోరంగా కూడా ఉంటారా అని ఇప్పుడే అర్థమైంది నాకైతే
నా కూడా
ఉహ్ మరి అంత అమ్మా ఎంత బాగుంది అసలు ఎంత ముద్దుగుంది ఎంత ఎంత మంచిగా మాట్లా ఎంత మంచిగా అనిపించిందో నాకు అమ్మాయిని చూస్తే చిన్న చెల్లె గుర్తుకోచ్చింది సేమ్ అట్నే ఉంటది
ఇగా దా ఇంగ దా
కాదు మరి ఆమెను ఎందుకు అలా చంపేసింధంట ఏదైనా రీజన్ ఉందా
ఏమో వాడు యూజ్ చేసుకుందాం అనుకున్నాడు అమ్మాయిని యూస్ చేేస్కోనీ ఏం చేద్దవనుకునడో పాపం మంచిగున్న అమ్మాయిని మనం పోదాం దా
ఓ ఏడ తాందుగా
ఓ ఏడుపు సూడే ఎంత మంచిగా ఏడుస్తుండో ఎంత నీటుగా
ఏర్పడం మంచి ఏడుస్తుండు ఎందుకు ఏడుస్తుండు వాళ్ళ నాన్న కొట్టిండ
ఏవో కొట్టుడు లేదు ఎం లేదు ఆయన బెదిరిస్త తే ఏడుస్తడు
అ నీ అయిపేంది ముందే ఏడుపు స్టార్ట్ చేసిండు.
మూ హు అయిపోయినట్టుంది టైం సరేలే
అకే